హలో ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నాం
ఏ కాళగా ఉన్నా తిన్నావా
టిటన్న యూట్యూబ్ పెట్టుకొని
ఏం కూర తెచ్చుకున్నా
మీరు పప్పు ఇప్పుడు మమ్మీ ఎదిస్త తెచ్చుకోవాలి
ఆహ
దూరమైతాంది కూరగాయలకి
ఆ
మా నాన్న ఏవ కూడా తెస్తా ఉండు పనికి వచ్చేది అబట్టి
నడిచొతునువా ఆటోకతునువా
నడిచేంగ నేను పాతుకుడానుకేనా
ఖచ్చితంగా కానీ ఖచ్చితంగా అన్నించాడికి ఐదు కిలోమీటర్ రోడ్టిద
నాకు తెలిసే
ఆ
నీళ అందరు ఇరవై రూపాయల్ చేసా
ఇరవై రూపాయలె ఇగో
ఈ రోజ్ మేడం మాట్లాడింది పైకి వచ్చి
ఏం మాట్లాడింది
టయ్యార నేను రేప్ ఊరికి పోతున్న అలె ఒటు మురుధేశ్వరు గోకర్ణ ఉడిపి అవన్నీ చూడ్డానికి బాగ
అవున్లే చెప్పావు
అయి లీవు్లు అడిగితే ఈ అమ్మాయి రానన్ ఊర్కె ప్రతిసార్ బ్రతింగ్లాడుకోవాల అకలి మనం
హా ఆ
ఎందుక్లె అని ఈ అమ్మాయిని చెప్పా
ఆ
ఆమె అదియ అందులో పండకుంది కదా
అవున్లే ఏమంది వస్తానందా ఏమ్ కట్టయిందా హలో
నాకు ఫోన్ చేపిచ్చు నేను మాట్లాడతాను అనింది
ఆ
అందుకని కాసేపు మాట్లాడిపోయింది వచ్చి
నువ్ ఎందుకు లీవ్లు పెడుతున్నావాని అడగల
ఏమ చెప్పాగ హౌస్ షిఫ్టింగ్ ఉంది అని
అదేదె
షిఫ్ట్ అయినా ఆ షిఫ్ట్ ముందని చెప్పి
ఎందుకమ్మె సరల్లో నానకు
అడిగింది ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచం అన్నా
ఆ
ఇక్కడ చూసుకోవచ్చు కదా దగ్గర్లో అంది అక్కడే మన లైన్ లోనే చూసాము ఫోర్టీన్ కేే చెప్పారు రెంట్
హుమ్
కష్టమక్క మాకలా జరగదన్న
ఆ
ఈ సరే రిగా ఉ తట్ గారు న్యూగా కట్టారు హు సు
ఉహు
డబల్ బెడ్ రూమ్
అంటే ఇంకా రోడ్ ఫేస్ కాబట్టి సెంటర్ కాబట్టి అదేదె
ఉ మీ మావైనా బెట్రే
ఆ పోటినికె యాడ పెడతాం లే మనం వచ్చే దాంట్లో దానికి సగం పోతే ఇంక మనం బతికేదంతా
ఇంకా రెంట్లు ఉంటుల్లా కరెంట్ బిల్లు ఏంది వైఫై బిల్ ఏంది పాల బిల్లేంది గ్యాస్ బిల్లేంది
నలుగురి నాలుగు ఫోన్లు బిల్లు లేంది వా మరి ఒక ట్వంటి త ఒక ట్వంటీ తౌసండ్ దార్ ఇం ఖర్చులు మాముూ లె పైయ పోతాయి ఖర్చులు సరుకులు కాకుండా
మరి సరుకులు ఎట్ అయితేనేమి మన్నట్ దాక అంటే మర్ అర్థం కాాల ఒకరు ఒకరు కడుతుంటే ఇ ఈ మధ్య వాడు పని పోవడం నేర్చుకున్నాడు ఇంకా
ఆ
నట్ట అవుతుందని చిన్న చూపు అయి అైంద అని పేపర్లు అని ఇవ్వడానికి దస్తావేజులు రాస్తారు కదా
ఆ
తిండు
మంచిదే లే ఏదో ఒకటి చేస్తుంటే కొంచెం మనకి ఖాళీ ఉంటే ఎట్టంటట్టు మాట్లాడుతా ఉంటారు దస్తావేజులదేముందులే కూర్చొని చేసే వరకు
ఉమ్ అను మొన్నడుదా అది పొందకనేే కదా అల్లాడు చచ్చేను
కమ్మంగా అసలు అట్ చెట్ కింద చేస్తా చేస్తా ఉంటే అట్నే సెట్ అయిపోతాం మనం
ఉ అకే పొద్దున బాత్ర నాతో పాటు అతడు
హ మధ్యాహ్నం పోయి అన్నందినోత్త
కుంటరేమో
ఆ
అక్కడ అంగ కు నింటరు మరేమో నుంటికి రాడు
అదే
హ
ఆ వాళ్ళు తెస్తారా పార్సల్
పార్సల్ తెచ్చుకుంట్ర మరి ఆయన తెలుసినాయలే మాకు బాగా
ఉమ్
ఒకరోజు తెప్పించమంటా
ఉమ్
అ ఒక్కొరోజువిల్ డబ్బులా
అదే అదే
సారే లేలకాని
ఆ
పర్ డే ఇంత అని మనల్ని అడగకుండా కొన్నింట్లో
హ
ఇల్లు షిఫ్ట్ అయితే అప్పుడు సామాన్ సర్ద్దడానికి కోరు రాలేదు ఆడు ఆడికి పోతున్నా పనిలో మూడో త మూడో రోజు సెలవువుతుందంట అందువల్ల తీసేస్తారు నన్ను
ఉ
నేను రాను
మరి కూలుళు పెట్టుకున్నారా
అన్న వాళ్ళు వచ్చేలా పెద్దం కొడుకులు వాళ్ళగా పాపం అన్ని వచ్చి చేసింది
అదే కదా మంచాలు బీరువలా అయ్యాడేలా మోత్ర్ పాపం
మా అన్న ఎలక్టషన్ కదా ఇంగ మా మంచాలు ఇప్పదీసి
ఆ
ఏడు దడ్ మొన్నె
మీ పెద్దమ్మ కోదుకులు
ఆ అదే హైదరాబాద్ పోయి నాన్న చూడు వాడు
మీ నాన తరపొలే ఊరుజాల అదేదిడి ఎట్టన మా మాటలే హ
అందుకే కదా అలని తిట్టేది
ఏమి నుంచి వ్యాన్ వేసుకొని పోయిట్రా
వాడి ద ఆటో వాడికి బోలే రా
అదే అదే
ఆ ఖర్చు తగ్గిల రాగా
మరి అంతే కదా
ఐదు వేలు అంటే ఇప్పుడు కనీసం అట్లీస్ట్ మూడు వేల అన్న అడగరు అక్కడికి
అదేగా
అ
మీ యక్క రార
మాక్క ఆడ ఆడుండి సర్దుతా ఉంది ఇక్కడి నుంచి మేము వేసుకొని పోతే
ఆయక్క కాదు మీ లడ్డక్క
గోడవల ఎల్ల మాకు
అవునా మీకులా డక్కేది గట్నే ఉందద అప్పు నుంచి
ఇంకా గొడవలు నట్టే ఉంది మరి వాళ్ళ మొగుడు మా అమని అన్నాం కరెక్ట్ కాదుగా ఇప్పుడు దాకా మాట మాట్లాదిండి నువ్ మెసేజ్ చేసావు గదా అప్పుడు అమ్మాయితోనే మాట్లాడుతున్నా ఏవో యాపు లు డ్రస్సులు చూసిందంట అవి ఆర్డర్ పెట్టని ఈ రోజు చేసింది ఫోను అని ఇంగ ఏంది అక్క సంగతులు అంటే అటు మాట్లాడుతంటే ఉమ్ ఇంగ నీ మొగుడు తో వాళ్ళు వాళ్ళు బాగానే ఉండరు మధ్యలో వచ్చిన వాళ్ళలే అదేదో అంటారు సామెత
అంతే పెళ్లోళ్ళు పెళ్లళ్ళు మంచివాళ్ళు పెళ్ళికొచ్చిన వాళ్ళు డాష్ అంటారు
అట్టా ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు ఇనే నేను అదే లాస్ట్ లోనా నీ ఆయనతో జన్మలో మాట్లాడన మాయి మా అమ్మను అంత మాట అన్నాడు
అ
నలైకి ఫోన్ కట్ చేసింది ఇ వావాళ ఆయన నా నెలైకి
వాలాన్నడేమో చూడు పాకనే
లేడు
ఆ
అలా ఆయన అంతా కాల్ రికార్డింగ్ పెట్టుకున్నాడు అంట ఫోన్లు
హ
సప్ జాతది
ఆ
వాట్సప్ చేసి వాట్సప్ లోనే కట్ చేస్తంది
అదే అదే వాట్సాప్ అయితే రికార్డ్ అవవా
వాట్సాప్ రికార్డ్ అవ్వవు
హ
ఆ
ఆ
ఫొనే చెయ్య ఇడ ఆడున్నా బాగుంటే సల్లే అనుకుంటారు మామ్మూల్లు
ఆ
వచ్చి మనతో మాట్లాడిపోయినా మొగుడు పెళ్ళాలు ఇద్దరు బాగుంటె
ఆమె ఏమన్నది పాపము కాకపోతే ఏంది రా ఏమే అటు చేతన్నా పెట్ చేతాం అని ఉంటే వడు వాళ్ళకి పాపం వచ్చి ఎదురు
అమ్యిదాలే మా తప్పు ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లా అతనే ఉండిది ఎవరో ఒకరితో ఏదన్నన్నాంటే మా అమ పేరు చెప్పి ఏర్తో మాట్లాడద్దో తెలిదు హ
ఈమె ఏమి ఎక్కితుందని వాళ్ళు అనుకుంటారు
ఆ అన్ని నేర్పిస్తుంది కాపురలు తెతుంది
ఆ
అని మాట్లాడతే ఆమె
అదే కదా
నా మాటలడిగిన్న
అదే
ఉమ్ ఎప్పటికి లేదు లె మా మీ ఆయనతొ మాకు సంబంధమే నాక్ ఎపుడైతె అసలు సంబంధం లేదు ఎప్పటికి మాట్లాడిన కూడా
ఊమ్మ్
నేన్ జెప్ప సరే లె అని కూడ అన్లా కనీసం వచ్చినట్టుంది పట్టేసింది ఫోన్ ను
ఎందుకు పలిసిపొచ్చేది ఇప్పుడు అన్నఉన్నడు గా అందరు అంటారు నిన్ను గమ్మునుండు అని ఎత్తటోడు కాబట్టి ఎవరైనా అంటారని నిన్నయితే
ఉమ్
పాపం వచ్చి ఇట్ల అంటే నాకు గోర్లు పెరినయ్ బాగా బుగ్గ మీదయితే అయితే ఇంత లావ్ నాలుగు గీతలు పడ్డయి
బరిగిన్వా? నువ్ గిచ్చిన వాన్ని
నేనె తన్న నెట్టిన గోరున్ తగినై నాలుగు గీతలు పడ్డై
ఆ
గమ్మునె ఉన్నడు ఏం ఆన్ల మొద్దు రోషం లేదు రోషం ఉంటె బాగుండు మనిష్ ష్ ఏం
అదింటేనే మనుషులు బాగుపడేది.
అది లేదు మా అన్న తిడుతున్న గమ్మునె ఉంటడు నేను తిడుతున్న గమ్మునె ఉంటడు అల
వీళ్ళతో అనిపించుకోవాలి
ఛ ఇల శేతన నేను ఎందుకు అనిపించుకోవాల చ్చి ఈటికంటె నా జీవితం పోతుంది. నా జీవితం ముఖ్యం నాస్ సంసారం ముఖ్యం అని నా మనస్సులో గట్టిగా అనుకోవాలి. నేను ఉండాలనుకుంటున్న కాని ఉండలేకపోతున్నాను
ఒహొ హో చెప్తే అవుతదా చేతులు రావద్దు
ఉమ్
ఆరోజు మా నాన్న ఎట్టంటె అట్టదిట్ తిట్టాడు ఆన్ని నేనైతే ఏదైనా చేసుకుంటాడేమో అనుకున్నా పొద్దున పోయి ఇంగ రాత్రి అప్పుడు ఆ రోజు జాయిన్ అయిందట పనికి ఆ షాప్ అయిన కూడ చెప్పిందంట ఎవరు పెట్టర్రా మనమే పని చేసుకోవాల్రా
ఏమని?
రాజకీయం రాజకీయం అంటె ఏం పెట్టదది
అంతే కద
అవి మా మాటలు చెప్పేలకి నేన్ జాయిన్ అయిన
అంతే లె ఆళ్ళు అచ్చినా ఏం పెట్టి పాత్ ఇన్ని ఎల్లోచినై ఏం పెట్టి పోతున్నా
ఉమ్మ్ ఎవరం ఏం పెట్టి పోతున్న జీవితం నాశనం అయ్యేల
ఆ ఎవరు ఒకరు ఏదో ఒక పోస్ట్ పెట్టితే విశ్వాసంగా వాళ్ళని నమ్ముకొని పడి ఉండొచ్చు.
అదే కద
పోని ఈళ్ళు అడుక్కొని మధ్య లో మనం పోతున్నాం పని బాట లేకుండ అద్ అది అనుమానం మన దగ్గర ఉండాలె ఎవరికి మనం తిరగకూడదు దేవుడు కోసం
అది మనకుండాలి మనముకి ఏం లాభం ఉంది ఒక మనిషి వల్ల అని
ఉహ్మ్
అది ఆలోచించుకుంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కొద్దుంది సరే హెల్ప్ జెయ్యి నలుగురికి నీకంటూ ఏమి స్థాయి లేకుండా నువ్వు పది రూపాయలు ఇంట్లో తీసుకుపోయి పెడితే కష్టం గదా
నువ్వు డైరెక్ట్ గా అక్కడ బోయి కలుతున్నావు ఆయన చేత అయినా పెట్టించుకుంటే బాగుంటవు
ఆయనకే లేదు ఇప్పుడు ఆయన ఏం బెడతడు
లేకపోయినా వాళ్ళకు ఉంటాయి ఒకటీ
పెట్టియొచ్చు అందరు మాటలు చెప్పేవారనే గదా
అదే గదా
ఉమ్ అందుకే